బ్రో ఆ స్కూల్ డేస్ గుర్తున్నా ఎ బ్రో మనవి
స్కూల్
ఆ నీకు ఆ మంచిగా అనిపించింది ఇప్పుడు ఏ మూమెంట్ అనిపించింది
నాకువ అంటే స్కూల్ లో నేను బాగా చదివేవాణ్ణి క్లాసుల అయినా నాకు ఒకే అంటే క్లాస్ లో రోజు ఎనీ టైమ్ ఉంటాయి కానీ గేమ్స్ కోసం చాలా వెయిట్ చేస్తుండే ఇప్పు అంటే ఇప్పుడు గేమ్స్ పంపిస్తారా అని
ఆహా ఆన్ అవును మనం ఆ అంటే క్లా క్లాసులు అది అయిపోతున్నట్టే కాలే స్కూల్ అయిపోతున్నట్టే ఫోర్కి మనం మనకి మన సార్ వాళ్ళు మన పిటీ సార్ వచ్చి గేమ్స్ ఆడిపిస్తాండి
అవును బ్రొ
గేమ్స్ కోల్తాన్డ్రీ మళ ఎవ్రీ వీక్ కు ఒక టూ అవర్స్ గేమ్స్ ఉంటాండి
పరీడ్ పతారు ఆ
ఆఫటర్నూన్ అందా
ఆ అవును త్రీ నుంచి ఫైవ్ థర్టీ దాకా చాలా గేమ్స్ చన
ఆ బా ఉం అప్పుడైతే మనం వాలీబాల్ క్రికెట్ అట్లా ఆడతాంటిం కదా
ఆ ను క్రికెటే ఆడుతుంటే ఎక్కువ క్రికెట్ ఆడుతుంటేవి వాలీబాల్స్ ఇ సారు సీనియర్లు ఆడుకుంటాండ
ఆ మన మన మన క్లాస్ వాళ్ళ మన క్లాస్ ఫ్రెండ్స్ కూడా బళ్లే ఆడతారు వాలీబాల్ గదా
అవును బ్రో చాలా మంది ఉన్నారు ఆడేటోళ్ళు
ఉమ్ నికీ షణముగ్ గుట్ట్ కత్నాడ
ఆ గు న్నాడు బ్రో ఆ తడు బా ఆడతాడు బ్రో
ఆ బాగా ఆడుతండి అసలు అసలు అతను చురుపక్కన ఉంటే వాళ్ళు వాళ్ళు ఆ టీం గెలిచేవాళ్ళు కదా
ఆ నూరు షన్ షన్ముఖ్ కూ అంటే
ఉం? ఆ స్పోర్ట్స్ ప్లేయర్ అంటే ఆ ఏవు టోర్నమెంట్లు కూడా వెళ్ళొచ్చునార అన్నట్ట్లు గుర్తు నాకి రన్నింగ్ రేస్ రన్నింగ్ రేస్లు అనుకుంటా ప్రైజ్లు గూడా వచ్చినాయి మ్ డిస్టిరిక్ట్ లెవెల్లో గ గెలిచ ప్రైజ్ కొట్టాడు అనుకుంటా రన్నింగ్ రేస్ కి
అవును బ్రో అవును బ్రో మనం కూడా సేవంత అనుకుంటా బ్రో జోనల్స్ కి వెళ్లిన
ఆ కదిరిలో ఆ వెళ్ళాం వెళ్ళాం
నరు ఇప్పుడు ఏం జరిగిందంటే మనమే ఆన్నాము సమి ఫైనల్ దాకా తీసుకొచ్చినా మన మ్యాచ్ ని అప్పుడు సారోళ్ళ ఏం చే నారా గు
ఆ అ నాకా చాండోలు జరినంది చాండోల క్రితం జరిగింది కదా గుర్తుక ఏం లేదు నాకి
ఎవరు అప్పుడు ఏం జరిగిందంటే సెమీఫైనల్ దాకా మనం తీసుకొచ్చినాము ఇంకొ మ్యాచ్ గెలిస్తే ఫైనల్ గజస్ ఇస్తాంని చెప్పేసి సార్ వాళ్ళు సీనియర్స్ మనకు కరంటే అదది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఉంటారు కదా ఆ మనల్ని తీసేసి వాళ్ళని పెట్టినారు వాళ్ళని నడిపించినారు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా గెలిపిస్తారులే అని చెప్పేసి
ఆ
ఆ అట్లా చేసింటే అది మనం ఓడిపోయినాము అప్పుడు చాలనా బాధపడినాం మనం అంతా
ఆ అవునవును అంటే మన స్వార్ లో నుంచి తీశారు కదా
ఆ అవున అవును బ్రో అదే నేను దామోదరం నిన్నాము దామోదర కూతున్నాడా ఆ ఆతడు కూడా చాలా బాగా ఆడతాడు బ్ర
ఆ ఆ చూసినా బ్రో అతడు స్కూల్ లెవల్ల్లో కూడా బాగా ఆన్నట్టు ఒక ప్రైజ్ తీసుకున్నట్టు గుర్తున్నక
అవునవును ఏమంటే మన జూనియరు కా పోతే గేమ్ బాగా ఆడతాడు కబడ్డీ కబడ్డీ క్రికెట్ అన్ని బా వాడతా ఎ అ
ఆ.. నా.. నాకు మంచిగా అనిపించిందప్పుడు బాగా గేమ్స్ ఆడీ ఆడీ పంపిస్తాంటె మన సారోళ్ళు కూడా పిటి సారు మ్... మనకి ఇంక ఇంక మా అదేమి తెలుసార గుర్తున్నాడా మనకి
ఆ గుర్తు ఆ గుర్తున్నాడు బ్రొ
చెప్పే పద్యాలు గాని ఆ అతను చెప్పే లెసన్లు గాని బలే ఉంటాండె అసలు
ఆ ర మంచి చిగ చెప్తాడు తెలుగసల్
మ్... మన గేమున్నా అంటే బాగా అర్థం అయితాండె ఎంత పెద్ద ఎంత పెద్ద చాప ప్టర్ ఎంత కష్టమైన చాప్టర్ అన్నా కూడా ఆ బాగా ఎక్స్ ప్లెయిన్ చేస్తుండా
ఆవును బ్రో తెలుగు సార్ గానీ మ్యాథ్స్ సార్ గానీ
ఆ మేథ్స్ సారు కూడా మేథ్స్ నాగైతే అసలు ఉరువే రాదు అంటే నాలెడ్జ్ అంత లేదు నాకు నాకంత ఇష్టం ఉండదు అనమాట
ఆ
ఆ ఆ మేథ్స్ సారు ఆ చెప్పబట్టె అతని లెసన్లు బట్టె నాక్ మ్యా మ్యాథ్స్ ఎంతో కొంచెం
అవును చానా మంచి ఇంకా మ్యాథ్స్ సారు బయాలజీ సార్ గుర్తున్నాడా
ఆ బయాలజీస్ ఆ గుర్తున్నాడు
ఆవును అవును బ్రో అవును ఆ క్లాస్ అయితే అంటే సారు క్లాస్ చెప్తూ చెప్తూ నే నవిపి‌స్త
మ్... అ మళ్ళ నేను ఒక రోజు అడిగిన అనమాట సార్ ఎందుకు సార్ ఇట్లా లెసన్ చెప్పకుండా మధ్యలో మధ్యలో నవ్విస్తుంటారు అంటే ఆ అలా కాదు బాబు ఇట్లా ఇప్పుడు లెసన్ చెప్తే హూ కాన్సన్ట్రేషన్ ఉండదు అదే పిల్లలకు కూడా ఆ అటెన్షన్ తెచ్చు నేకి ఆ ఇట్లా స్టోరీస్ కానీ ఇట్లా జోక్స్ కానీ వేస్తాను అప్పుడు నా మీంద అటెన్షన్ అటెన్షన్ ఉంటంది కది పిల్లలందరికీ
అవును అదిగాక ఆఫ్టర్నూన్ మెడిసిన్ సారు బయాలజీ క్లాస్ మనకు అతిని వచ్చింటారు అతి కీబ మూల్లో ఉండరు అంతా
ఆ అవును కొంచెం
అందుకే సార్ యాక్టివ్ చేయనాయి కాట్ లాస్ట్
స్టోరీష్ చెప్తారు ఆ అది కూడా చెప్పడాల క్లాస్ లో అందరికి చెప్పాడు అనుకుంటా అట్లా. ఊ మనకి ఇంకా రమేష్ నాయక్ సార్ అని ఒక ఆ
ఆ ఫిజిక్స్ స్టోరీస్ చెప్తుంటాడు
స్టోరీస్ చెప్తాడు మనకు ట్యూషన్ కు వస్తాడు
ఆ సార్ ఆల్రౌండర్ అంటే సబ్జెక్ట్ అది ఇదనే ఏం లేకుండా అన్ని చెప్ చెప్పగలడు కానీ ఫిజిక్స్ తంటే ఇష్టం అనుకుంటా అందుకు టీచ్ చేస్తాన్నాను
ఆ మళ్ళీ ఆయన దగ్గర బా మంచి నాలెడ్జ్ ఉంద అనమాట ఆ ఏం డౌట్లన్నా ఏ సబ్జెక్ట్ డౌట్లు అన్నా కూడా చెప్తాడున్న ఆ సార్ హు స్కూల్ డేస్ లో అలా ఉంది మనకి బా మంచిగా ఉన్నింది మనక మనకు ఫ్యాకల్టీ గాని ఆ మనం చేసే అళ్లరు కాగాని మనం చేసే అళ్లరికి వాళ్ళు ఉ మళ్ళ ఇట్లా కొట్టడం గాని నే
మళ్ళా మళ్ళీ రావు అది
అవునవును
అ నుఅప్పుడే ఇంట్లో లో మనం ఏమంటే అంటేమిస్ చేసుకోలేదు ఆ డేస్ మొత్తం ఏం అన్ని ఎంజాయ్ చేస్తాం చంబాగా
ఆ
ఆ
చి అసలు ఆ యిం ఇగ ఇప్పుడు కూడా అనిపిస్తుంది అది ఒకసారి ఆ ఆ డేస్ అప్పుడే బాగుంటాండి మనం చిన్నగా ఉన్నప్పుడే బాగుంటాం డే
వు అవును అవును రా అంటే అప్పుడు మనకి ఏమి అంటే ఇట్లా ఏం ఆలోచించే అవసరం లేదు అంటే మన పని మనం చూసుకుంటాయి ఎంజా్ చేసుకుంటా పో దాన్ని ఇప్పుడు అది కాక ఇంక వన్ ఇయర్ పో మన ప్రాబ్లమ్స్ అంటా అవన్నీ ఫేస్ చేయాలా
ఆ రెస్పన్సి బుల్టిస్ అవే
ఆ త పెద్ద పెద్ద యే కొద్ది రెస్పాన్సిబుల్టిస్ ఉంటాయి కాబట్టి
ఆ అదే స్కూల్ డేస్ లో అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు
అ అప్పుడు అసలు మనకి ఈ ఆలోచనలు ఏమి ఉండవు రెస్పాన్సిబుల్టీస్ అంటాట
ఆ
బా మంచి
మళ్ళా కొంచెం ఏమన్నా టైం దొరుకుతా అంటే ఇట్లా బయట తిరగడం గానీ కే్యాడార్లు ఆ అలా చేస్తా అంటే మే మళ్ళా షూస్ ఏసుకుంటాడే కదా ఆ స్కూల్ షూస్ దాంతో స్లైడింగ్ ఏ ట్ డమో ఆ మళ్ళా మనం ఒక రోజు నాకు ఒక రోజు గుర్తుంది మరి ఇద్దరం ఇట్లా స్లైడ్ చేస్తా అంటే మన మళ్ళ మన టీచర్ చూసి ఇట్లా కొట్టిండు కదా
లో దెబ్బలు తిన్నాములే లే బ్రో మేము ఇ చదవడంలో తప్ప చదువు బాగా చదువుతా అంటేవి, ఇంకా మిగతా అన్నిట్లోనూ మనము దెబ్బలు తిన్నాము
ఆ దెబ్బలు తిన్నాక ప పర్లేదు బ్రో కానీ మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు, ఆ డేస్ ఏ మంచిగా ఉన్నాయి అని
ఆ బ్రో అది మనది క్రిస్టియన్ స్కూల్ అనుకుంటా
ఆ మీ మిషనరి స్కూల్ మనది
ఆ ఆ అదే అంతా సిస్టర్స్ ఉంటారు కూడా అందరు మంచోళ్ళు బ్రో
ఆ వాళ్ళు అయ మళ్ళా అంటే వాళ్ళ డిసిప్లిన్ కి మార్క్ పేరన్నమాట ఆ తినే ముందుగాని తిన్ త పనుకునే ముందుగాని అట్లా మంచి ప్రేయర్ ప్రేయర్ చేపిచి చేపచ్చి
ఆ అది అప్పుడు సిస్ట షర్సు మనల్ని ఎంత మంచిగా
చూసుకుంటా ఆ కేర్ తీస్
మనం ఇప్పుడు ఇంత డి డిసిప్లేన్ గా ఇంత మంచిగా ఉన్నావంటే వాళ్లే బ్రో
మ్ మంచి కేర్ తి కావ్వాలన్నమాట ఏమైన్నా హెల్ప్ ప్రాబ్లమ్ ఉన్నాయి కూడా, అగా ఇంటికి ఫోన్ చేయడము, వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి చెప్పడము మన పేరెంట్స్ కి అలా అలా మంచి మంచిగా ఉండింది అనమాట బా ఆ డిసిప్లేన్ కి మారుపేరు అనమాట ఆ స్కూల్స్, క్రిస్టియన్ స్కూల్స్ ఎంత డిసిప్లేన్ అ కేరే చూస్తారు అంత కే కేరగా చూస్తార అనమాట వాళ్ళు కూడా
ఆ అవును చాలా మంది చూ
మ్ మనం ఒక రోజు ఆ మన ఆ హాస్టల్లో సార్కి తెలియకోకుండా ఇట్లా బయట ఆ టౌన్కి వెల్ వచ్చింటిమి మళ్ళా దొరికిపోయి సార్కి ద దొరికిపోయింటమే సార్ మన పేరెంట్స్ ఆ మన పేరెంట్స్ ఫోన్ చేసి ఇలా మీ పిల్లోడు ఇలా మాకు చెప్పకుండా వెళ్ళొచ్చినాడు అని చెప్పి ఇలా కొట్టి, దెబ్బలు కొట్టాడు సారు ఆ యా చానా జరిగినాయి కదా అట్లా అట్లాంటివి. ఇప్పుడు హ్ మర్చిపోలేము అప్పుడు.
హ్ సరే బ్రో ఉంటా నేను ఇంగా బాయ్.
ఆ బాయ్ బ్రో.